హలో
హలో
బ్రో
ఆ గుడ్ ఈవనింగ్ బ్రో విన పడుతుందా బ్రో
ఆ అనిపిస్తుంది బ్రో మీకు
ఆ ఓకే బ్రో
ఎ బ్రో చెప్పండి.
ఎట్లా ఉన్నారు బ్రో.
ఉం బావున్నాం బ్రో మీరు
బాగున్నారా తిన్నారా బ్రో
ఆ అయిపోయింది బ్రో మీది మీరు తిన్నారా
ఆ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది బ్రో
ఓకే బ్రో చెప్పండి ఏవళ్ళు గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు.
నేము అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ లో
ఉం ఓకే
మొబైల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి స్టడీస్ మింద పోగా చేయాలంటే అవగాహన చేయాలని ఎలా చేయాల ఇప్పుడు మా ఇంట్లో ఒక పిల్ల్లోడు ఉన్నాడు ఆ పిల్లోనికి ఎక్కువ సెల్ పిచ్చి ఎక్కువైపోయింది అనమాట. ఆ పిల్లోనికి హాస్టలే మేలా లేదంటే డే స్కాలర్గా పంపించేది మేల స్కూల్ కి అని
అంటే బ్రో అది మీ పర్సనల్ డెసిషన్ అనమాట. కార్ ఒక కార్ పోతే అది చిన్నప్పుడే అలవాటు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఐపోయింది. అయిపోయింది అంటున్నారు కాబట్టి తా ఏదో ఒకటి పిల్లలకి ఆట వస్తువులు కొనిచ్చి వాటితో ఆడించడం. లేదా పక్క పిల్లలతో ఆడుకొనేలా చేయడం అలాంటివి చేస్తే కొంచెం ఏమన్నా ఫోన్ కి దూరంగా ఉండే అవకాశం ఏమైన్నా ఉంటాంది బ్రో.
ఆ అదే బ్రో రోజూ ఎక్ టూ అడిక్ట్ అయిపోయినట్లు ఉన్నడు. పిల్లవాడు రొంత భయం పెట్టాలి బ్రో మేము.
అవునవును అంటే రోజుకి ఎంతసేపు చూస్తుంటాడు.
రోజుకి మినిమం ఒక ము రెండు నుంచి మూడు గంటలు బ్రో.
ఆ పిల్లలు అంతసేపు చూస్తామంటే కొంచెం కష్టమే బ్రో కళ్ళు దెబ్బ తింటాయి కదా
ఆ
హ్మ్ ఎవరు మొబైల్ తీసుకుంటారు బ్రో మీదేనా హలో మీ మొబైలే తీసుకుంటాడు అబ్రో ఆ లేదా అబ్బ పిల్లలకి సపరేట్ ఏమైనా మొబైల్ కొని ఇచ్చారా మీరు
అలా ఏం లేదు బ్రో ఇంట్లో టీవీ ఉంది ఆ టీవీ కానే సిగ్నల్ రాకుండా పే
హ్మ్
కావాలి మొబైల వాళ్ళకి హాస్టల్లకి వెళ్ళని ప్లాన్ వేస్తున్నాము
ఉ అవునవును బ్రో కానీ ఇంత చిన్న ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటది బ్రో పిల్లవానికి
పిలవానికి ఒక ఎనిమిది సంవత్సరాలు బ్రో
ఉ అదే బ్రో మరి ఇంత చిన్న వయసులో హాస్టల్ అంటే పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే కష్టం అవుతదేమో కదా
అవును బ్రో అవును
హ్మ్ ఏదో మీరే సర్ది చెప్పండి బ్రో
బ్రో పల్లాపు సెల్ చూస్తంట ఉండడం వల్ల కళ్ళు దెబ్బ తంటా కదా ఈ చిన్న వయసు కే ఐస అయ కంటిచుపస్తది
అవును బ్రో అది గుడ కరెక్టే అనుకోండి కాకపోతే చిన్నప్పుడు మనమే అలవాటు చేస్తేనే కదా వాళ్ళకి అలవాటు అయ్యేది
ఆ
ఆ అది చిన్నప్పుడే చేయకుండా ఉండ అంటే బాగుండేది బట్టి ఇం అయిపోయింది అంటున్నారు కాబట్టి అ ఏదో ఒకటి మీరే చిన్నగా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట
అవును బ్రో చేయాలి
పిల్లలు ఎవరు లేరా బ్రో మీ చుట్టుపక్కల ఆడుకోవడానికి తాంతో పాటు
ఉన్నారు బ్రో అంటే వాళ్ళు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ వస్తు కదా ఊరికి వెళ్ళారు
అవునవును
అడు వెళ్ళి వచ్చేసాడు ఒక వన్ వీక్ ఉండేసి అత్తవారు ఇంట్లో
ఓకే ఓకే ఎవరు బ్రో పిల్లాడు మీ పిల్లాడేనా అంటే ఏమవుతాడు నీకు
తడు
అవునా ఓకే టే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ ఎవరు ఏమనరా అతను మొబైల్ చూస్తున్నప్పుడు
వాళ్ళే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు బ్రో అందుకనే కదా బో
అలా అయితే చనా కష్టమే బ్రో మీరు వాళ్ళకి చెప్పాలి బ్రో వాళ్ళు చదువుకొని ఉండరు కాబట్టి అంటే వాళ్ళకి
నా మొబైల్ది టే ఇవ్వను బ్రో ఎట్టి పరిస్థితి ఆ ఇంట్లో వాళ్ళ మొబైల్
దాని వల్ల వచ్చే నష్ ష్టాలవన్నీ తెలియవు కదా
అవును బ్రో చెప్పినా కూడా ఏడు సే ఎన్న చాలు ఇచ్చేయడమే
అను అవును బ్రో వాళ్ళే అలవాటు చేసినారు అందుకు అలా యి ఉంటాడు పిల్లాడు
ఆ అవును బ్రో
స్కూల్ ఉన్నప్పుడు అప్పుడు కూడా చూస్తుంటాడ బ్రో స్కూల్ లే ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి చూస్తూ ఉంటాడునమాట
ఆ అప్పుడు కూడా ఒక మరీ టూ త్రీ గా అవర్స్ ఏమి లేదు కానీ ఒక వన్ అవర్
ఓకే ఓకే బ్రో పిల్లవానికి ఇంట్లో ఎవరు లేరా అంటే సిస్టర్ బ్రదర్ అలా ఆడుకోవడానికి కలిసి
లేదు బ్రో ఇంగ చిన్న పాప ఉంది ఆడుకుంటాది బ్రో ఆ ఇప్పుడు పాపకి మూడేండ్లు
హా ఓకే బ్రో మీరే ఏమన్నా బాల్స్ బ్యాట్స్ అలా ఏవన్నా ఆడ్ కునేటివి అలాంటివి కొనియ్యండి
ది ఆ గన్నులు నైన్ లో బొమ్మలు ఉన్నాయి
యా యా యా అదే బ్రో ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు మీరే ఏదో నచ్చజొప్పి చేయండి. అనమాట అట్లే చూస్తా ఉంటే ఇంకా ఆ పిల్ల్లోడు కొంచెం స్టడీస్కి వెళ్తానే, ఇంకా సైట్ రావడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ అయితాయ్. అప్పుడు వాళ్ళ అమ్మానాన్న అప్పుడు వాళ్ళే బాధపడాల్సి వస్తాది. ఎక్కువ
అవును బ్రో అవును ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ బ్రో మరి గవర్నమెంట్ ఇప్పుడు కాదు డబ్బులు వేస్ట్ అయితాయ్
హ్మ్ డబ్బులు వేస్ట్ ఎట్లన్నాయి. కానీ పిల్లాడి హెల్త్ బాలేకపోతే చాలా కష్టం కదా బ్రో
అవును బ్రో అవును
అ బ్రో మీరు ఎక్కువ యూస్ చేస్తాద్ ధర ఆ మొబైలా బ్రో
మేమ బ్రో నేను ఉపేం అదేద్ ఎంత ఏజెన్సీ పరంగా అయితే ఎక్కువసేపు యూస్ చేస్తాం. బ్రో అన్న వ అన్నెసరీ బ్రో ఉండు బ్రో ఒకసారి చెక్ చేస్తాను. నేను నెట్వర్క్
ఆ ఓకే బ్రో వినాపడుతుంది చెప్పండి.
ఆ
అ మీరు బ్రో ఎక్కువ యూస్ చేస్తుంటారా తక్కువేనా
లేదు బ్రో ఎక్కువ అంటే మరీ డైలీ ఒక త్రీ అవర్స్ బ్రో అప్రాక్సిమేట్లీ అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో త్రీ అవర్స్ ఏంటది అంటే కొద్దిగా వార్ వర్క్ వెళ్తాము. వర్క్ చేసే చోట కొద్దిగా కమ్యూనికేషన్ తీసుకోవాలని కాల్ చేస్తారు. వాటి కోసము అంటే ఉన్నప్పుడు నడ్సి రావాలంటే టైం అవుతది. కదా అందుకోసం మా దగ్గర మొబైలు పెట్టుకుంటే కాంటాక్ట్ లో ఉంటాం. అనమాట గుడురు అంత వర్క్ అనేది సింపుల్ జరిగిపోతది. నడుచిపోకుండా కానీ అట్లా. వాటి కోసము. జరుగు. వస్తాడు బ్రో మగాడ. అందరూ.
ఓకే ఓకే బ్రో. బ్రో
ఆ
అంటే మీరు మొబైల్స్ లో. అట్లా గేమ్స్ ఆడడం అట్లాటివి ఏమి లేదా.
అలా అలా ఏం లేదు బ్రో. ఒకప్పుడు ఉండే, నేను ఓగా. ఆ స్టడీస్ మిడిల్. స్ట ఒక ఇంటర్ తర్వాత అట్లా. జాయిన్ అయినప్పుడు బీటెక్లో, ఓ వన్ ఇయర్ రు. టూ ఇయర్స్ దాగా అట్లా. పెద్ద అంటే ఎవరికైనా. మో బ్రో ఆ సిచ్యువేషన్ లో అప్పుడు మొబైల్ ఉంటుంది. టైం పాస్ కావాలంటే. గేమ్స్ ఆడాలా లేదంటే. బెట్లకు అలవాటు కావాలా, ఇంక నాకు ఏదో ఒకటి చిక్కింది. ఆ రెండు సంవత్సరాలు. అట్లయిపో గొట్టిన బ్రో,
ఓకే ఓకే బ్రో. ఆ బ్రో పిల్లాడు ఏ స్కూల్, చెస్ అన్నారు కదా ఏం చేస్తుంటడు. ఎక్కువ అంటే యూ. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్. అలాంటి స్క్రోల్ చేస్తు ఉంటారు. లేదా ఏమన్నా గేమ్స్ ఆడుతూ ఉంటాడా.
అలా సోషల్ మీడియా. అంటే వాటికేం తెలియదు కదా బ్రో ఇంగా.
అహ తెలియదు కానీ. ఇప్పుడు పిల్లలఊరికే మొబైల్ పెట్టేసి, సవ
ఆ అంటే యూట్యూబ్ ఉంది. కదా యూట్యూబ్ లో వాళ్ళకి, ఎరైమ్స్ వస్తాయి. తెలుగు పోయెమ్స్ లాగా, వాటివి పెట్టిస్తే ఇంగా అవి. అంటే కొన్ని హావర్స్. ఉంటాయి కొన్ని మినిట్స్ ఉంటాయి, కదా ఆ వీడియోస్ పెట్టేస్త అంటే ఇంకా అవి. చూస్తా ఉంటారు బ్రో అట్లే. ఒసారి మొబైల్ తీసు. తీసుకున్నావ్ అనుకో. కాల్ వచ్చినా కూడా మల్ల ఎయిడ్స్. చైనా కూడా ఇప్పించుకుంటారు. అన్నమాట అదే వాళ్ళ,
ఆ అవును అవును. తో కరెక్ట్ ఎ బ్రో. పాప పాప ఉందన్నారు కదా పాప చూస్తుాంటదా. మొబైల్ లేదా అ బ్రో పాప,
లేదు బ్రో పాపకి చాన దూరం పెట్టేసినం బ్రో అసలు హలో
ఆ బ్రో చెప్పండి
పాపకి మొబైల్ అనేది ఇవ్వడం లేదు అస చనా దూరం బ్రో ఆ
ఓకే ఓకే బ్రో
అవును బ్రో ఇప్పుడు మా అబ్బాయి మా అల్లుడు ఐదో తరగతి అయిపోయింది అనకొ ఇంగ అంటే ఇప్పుడు నాలుగు లో ఉన్నాడు ఐదు అయిపోతది నెక్స్ట్ ఇప్పుడు హైయర్ స్టడీస్ కదా సిక్స్త్ టు టెన్త్ అంటే
అవును అవును
ప్రైవేట్ స్కూల్ బేటరా లేదంటే గవర్నమెంట్ స్కూల్ బటర బ్రో
అంటే మన ఇంట్లో డబ్బులు ఉంటే గవర్నమెంట్ స్కూల్ అవసరం లేదు అంటే అవసరం లేదని చెప్పలేను అంటే మన ఉన్న ఏరియాలో ఆ స్కూల్ బాగుంట అంటే గవర్నమెంట్ స్కూల్ పర్లేదు బ్రో లేడీస్ సరిగ్గా లేకుంటే అ స్కూల్ లో వేయడం బెటర్ అనమాట
అదే బ్రో ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే టీడీపీ గవర్నమెంట్
ఆ హా గవర్నమెంట్ పరంగా కాదు బ్రో అలా కాదు బ్రో ఫెసిలిటీసు స్టాఫ్ అన్నమాట
ఆ ఓకే బ్రో ఆ అండర్స్టాండ్ బ్రో అంటే ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఆలోచిస్తే అంటే స్కూల్ లేకి బెంచీలు వాటి స్కూల్ మా మ పరంగా మాత్రం డెవలప్ చేసింది
ఓకే ఓకే బ్రో మరి మాట్లాడ మాది నెస్ట్క్ టాపిక్
ఆ అవును బ్రో ఓకే థ్యాంక్ యు ఆ థ్యాంక్ యూ
కట్ చేయనా రెయ్